మండమా
ఆ బాగునవా నువ్ బాగున్నావా ఎం చే ను
ఏందలా మనవ
ఇనిలా కళనే ఉన్నామ్మా
ఉ
ఇంకా ఏం చేస్తున్నారు ఎట ఎటున్న అందరుూ బాగుండారా
ఉ బాగుండాలి తన్నావా
తిన్న తిన్నమా
ఏంటింట
ఏందో తింటి గుర్తుకు లేదు అన్న ఫోన్ చెయలే నీకు
ఆహా చేలా వాడు
చేయలేదా
మ్ నీకు చేసినాడా
స్తాడు రోజు తిరుమలక్ పోవాలంటన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ పోతారంట
ఎప్పుడంట
పండక్కు పోతారంట అందరు పండుగలు చేసుకుంటా బిజీగా ఉంటారని
అంతలేద్ పండగలకే పోయేది అందరు ఎక్కువ
వాడేదో తెలిక చేస్తున్నాడే అందరు ఉగాది పండుగ చేసుకుంట ఇంట్లలో ఉంటారు అందుకు మేము పోతాము మా ఫ్రెండ్స్ లీవ్ అడిగినాము మా సార్ వాళ్ళను
ట్రైనింగ్లా
ఆ ట్రైనింగ్ లో లీవ్ అడిగినారంట ఏం చెప్తారో ఇంగ చెప్పలేదంట
మ్
తే పోతాము డబ్బులేయండి నాన్నకు చెప్పమ్మా అనే
ఒయబ్బో ఎప్పుడే పోయేది
ఎవరో
అదే
పదహైదు పదహారు అట్ల పోవాళని ఉండరు
మ్
పదహైదు పదహారు పదిహేడు పదిహేడు పద్దెనిమిది పోవ్లుండ
మ్
ముగ్గురు నలుగురు ఉండారంట వాళ్ళ ఫ్రెండ్స్ నాకు తెలిదు మా వాళ్ళతో పాటు పోయేస్తా ఫస్ట్ టైము మళ్ళగళ్ ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా బెంగళూరు నుంచి ఒక్కనే పోతా
మ్ హు
ఏేడు
ఒక్కడే పోతాడట్నా
మళ్ళా పోతాడంటా ఒక్కడే అయినా ఇప్పుడు ఫస్ట్ వాళ్ళతో పాటు పోయి వస్తా ఆ వా మళ్ళ ఒక్కడు పోతాడంట
మ్ హు మ్ మ్ ఎప్పుడున్నా న నేను పోలేనులే యడికి
మ్ పోదం లే అందరం ఒకసారి ఆ మళ్ళ వాడు నేను ఎడైన పోాలనుకున్నా ఒక్కడినైనా పోయి వస్తానమ్మా అని మాట వర్స్ కన్నాాళ్ళే అట్లా
మ్ హు ఉగాది ఎప్పుడు
ఉగాది పంతొమ్మిది అనుకుంటా
మ్ హు
పంతొమ్మిదేలే పంతొమ్మిది ఉంటాయ్ కదా రెండు మూడు రోజులు మీకు లీవు్లు రావచ్చు కదా నువ్్వ ఎందుకు రాన నవ్ అంన్టి మి నాయన్తో
మ్ రాలేదు లే
మే వాడు రాడు నువ్వు రావు
మ్
సే అదే ఇంగ పోతా ఉంటా నాడు ఏం చేసేదో వాట్క కడిగి పెడితే
ఫోనిలే
పోయిరాని
ఉ
మల్లవాడి ఇంటికొచ్చి ఎందుో వానికి అన్నము కూరలు కూడా తగ్గచ్చేసినారంట ఒక కూర రెండు కూరలు పెడుతన్నారంట అ అదే గ్యాస్ లేవు గ్యాసులు లేవని తగ్గించినారంట అందుకె అన్న మధ్యలో య సడన్ గా వచ్చేస్తాడేమో నాకు భయం వేస్తాందమ్మా మళ్ళా వచ్చి మళ్ళా పోాలంటే ఎంత అయినా మూడు నాలుగు వేలు ఛార్జీలకే కావాల
అట్లా ఏం పంపీయారూలే యాడ
మధ్యలో గ్యాస్లు లేవని పంపించేసినారూ అనుకో మళ్ళా ఒక నెల ఆ ఎగ్జామ్ కోసం అయినా మళ్ళా పోవాల వాడు
ఫోన్ మీదే చేసి పెడతారంటలే పోయి మీదనే చేసి పెడతారంట
అదే కొన్ని తళలు పంపిం చ్చేసినారంట వాడు కూడా అట్లా ఏడనా పంపించేస్తే
స్కూల్ లా అట్లా చేరిలే కాలేజీ లల్లా అట్లా
దగీర అయితే ఏదోగాల వస్తే వచ్చి పోనీలే అనుకోవచ్చు దూరమ ఛార్జీలకే మూడు నాలు వేలు కాల మళ రెండు సార్లు వెంట వెంటనే అది నెలలకు లోపలే అంటే కష్టం అయిపోతుంది అందుకు అదోక బాధ అంతా పూర్తి చేసుకొని వచ్చేస్తే మళ్ళం కావ్వకపోయే పని ఉండదు
ఉ
అనే నా బాధ ఎట్ ఎట్ల అయితుందో ఈ ఇల్లుందో ఈ గ్యాసులు గొడవలు పెట్టుకొని అన్నం కూర్లు లే చేస్తున్నారు బిడ్డలాకి
ఉ
వాడు ప్రవీణ్ గాడు కూడా బెంగళూరు కిందానికి పోయిండే వాడు వచ్చేసాడు అన్నం పెట్టలేదంట వానీ కే
అన్నం పెట్లేలేదని వచ్చినాడా
ఉ అవును కన్నం పెట్లేదని వచ్చినాడు సాంబార్లు బాలేవని ఏదే సొట్టు పెట్టుకొని వచ్చేసినడు వాడు
ఇంకా ఇంటికాడనే ఉన్నాడా
వచ్చి రెండు రోజులు అవుతాంది ఉండాడు ఈ పొద్దు మీ బాబాయ్తో పాటి మోటర్ పేరుకని పోయినాడంట మీ పిన్ని అన్యా
ఉ
వాడు ఉండలేల ఆడిగి పోయిన వాడికి కొంచెం కష్టమే ఉ పోతాడు ఆక్షత్రం గా ఉండలేడు మళ్ళా వచ్చేస్తాడు
ఊ
ఆడేందుో పక్కన పిల్లులంతా మన్న అది ఏందో కిరి కిరి టో బెట్ క్రికెట్ ఆటో గెలిచందంటే నే ఇండియాన అ యేది
ఆ ఎడియానే ట్వంటీ ట్వంటీ లో గెలిచింది
పక్కన పిల్లోల్లు అంతా క్యాకలు వేసి అరిసిరి అంట
ఊ
వీనికి భయం వేసింది వీడు అట్లాంటివి ఎప్పుడు చూడలేదు కదా
ఊ
దానికి కొంచెం భయపడి అన్నిటికీ భయపడి వచ్చేసినడు వాడు వాడు వాని ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు మళ్ళ కడపలోని
వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరు వచ్చినారంటే ఎంత మంది వచ్చినారంట వాళ్ళ ఫ్రెండ్స్
ఒక ఐదు మంది వచ్చినారంట వాడితో పాటీ
ఊ హు
మిగతా వాళ్ళంతా ఉండిపోనారంట
ఉ
ఈన్నే చేసుకుంటాలా పెద్దమ్మ అక్కడ లోని ఏదో ఒకటి ఆ అక్కడలా నేను ఉండలేను లేను ఆ బువ్వ తినలేను వాడు ఎవడో సిగరెట్ దాగి
ఉ
వాడి మగమ్ మీద ఊమ్మి నాడంట పొగ
ఓ
ఇంకా వాడు యాడన ఉండేది లేదు పాపము భయపడిపోయింటడు
యాడ బెంగళూరులోన
బెంగళూరులో ఎట్లా పిల్లలు ఉన్నారో చూడు భయం లేకన్నా
ఉ
ఆడ ట్రైనింగ్ లో పోతే వాడేవడో పని అంతా వీని నెత్తిన ఏస్తాడంట ఒకడు
ఉ
ఆడా కొంచెం భైపడిన్నాడు వాడు
ఉ
వాటి నుంచి ఇంగ సార్ ఏదో తెలుగు సార్ ఒగాయిపుకున్నా అంట పాపం పక్కన పెట్టినాడంట కొంచెం
తెలుగు సారా ఆహా
ఆ సూపర్వైజర్స్ సారు తెలుగు ఆయన ఉన్నాడంట ఆ పని జేసే ఇక్కడ ఆపిల్లోడితో గొడవంట ఆ పక్కన పెట్టినాడు కొంచెం పక్కన పెట్టాడు వాడిని వీడిని దూరంగా గొడవ పడతారేమో అని ఎట్టు
ఉ
ఉ ఇప్పుడు అట్లా చేసి వాడి ఇంటికి వచ్చేసిన ఆయమ్మ పిన్ని ఎప్పుడు ఎడు త ఉంటుంది కొడుకు ఆ నెల వల్ల ఈ నెల వల్ల అని వాడేమో అ ఆడ కి అసలు పెద్దమ్మా మాయమ్మ్మ తో ఏంది అని వాడంటాడు
ఉ
ఓ
బెంగళూరుకి ఎప్పుడు పోయినాడు వాడు
ఓ పదహైదు రోజులు ఇరవై రోజులు అయితంది వేరేళ్లతో ఉన్నింటాడు మ మత్తంగ నెల ఈ నెల మట్టంగా జీతం పడిందంక ఉండి రారా అన్నాడంట బాబాయ్
ఉ
న్నా ఉండి రాకూడదు జీతం పడేంత వరకన్నా ఇన్నాళ్లు చేసినడు చేసినంతా వేస్ చేతరు ఇస్తారమ్మ తరా తన అకౌంట్లకి ఏంటండి ఇచ్చినాడంట అప్పుడే ఇచ్చినారయి
ఆ ఇచ్చింటే పడతాదిలే
ఆ మనం చేసిన కాడికి వేసేస్తారా మన అకౌంట్ కు బాబాయ్ ఏమన్నా వానంటన్నాడు పిన్ని ఏమో పొమ్మంటంది వాడు పోడంట
పోమనిలే ఒక నెలన్న చేసేసి రామను
మనం చెప్పినట్టు వాడు వింటాడమ్మా వాడు ఆడా నిలబలేడు పాపం ఎందుకో
ఉ
అ అదే అంత వచ్చిండ టాట ఇగదురుప పెడితే ఉండ్ల కడపులో పెడితే ఉండ్ల అ పిన్ని కాటయి ఇప్పుడు బాగులేకున్నా వచ్చిద్ది
ఉ
వచింది
అయితే పోడన్నాడా అయితే
పోడంట పోడంట కడపలోనే ఏందో ఉందంట ఇంకా ఒక అట్లా కంపెనీ ఉన్నాయంట ఈయన్న చేస్తామండి అనంట ఫస్ట్ వాళ్ళ సారే ఏందో వద్దురా మీకంతా చూపిస్తా పాండ్రా బయట దేశాలు బెంగళూరు పాండ్రా అని పిలుచపోయినాడంట
ఉం
కడపలో ఇన్నే చిన్న పిల్లలంగా మీరు ఎల్కేజీ పిల్లోల ఈడే ఇడే తిరుగుతారా
ఆ
పెద్దోళ్ళు అయినార్ మీరు
ఉమ్
పద చూపిస్తా తిప్పుత అని డిస్పోయీ యాడి ఇడిసి పెట్టినాడట
హాలసా రోట్లు ఒప్పుక్రా అన్న
ఇ అది మమ్ మళ్ళా వచ్చేసినారు ఒప్పుకుంటారు కొంతమంది ఆడుండారంట కొంతమంది వచ్చేసినారంట
ఏ వెద పోము ఉన్నాంటండి నేను ఉండలేదు కదా
రెండు నెలలు ఉంటే అట్ అయిపోతుంది మళ్ళా నెక్స్ట్ సంవత్సరం కావాలంటే మళ్ళాడ ఎట్నో అట్లన్నో తీయొచ్చు
అ
నేనేమో పవని చెప్తాను మళ్ళా ఇవరిని చెప్తావు సార్
టైము ఉండింది కదా హాస్టల్ లో కొన్ని రోజులా
ఉన్నింద ఇమ రెండ ఏంలుదా కున్నిలా పాపం అ మవిడనే కై మతి యిపో
ఆ
ఏం కింద బుక్కులు కాాలంట ఆ ఇక్క నుంచి కాన్ని
మళ్ళీ ఏమి ఇంటికాడికి వచ్చంద అమ్మి
యన్ని అంతే ఉండలేదు దయక అంతే వాకిద్దరికి ఉంది కొంచెం హాస్టల్ లో ఉండలేని తను పిల్లోల్లు అంతే ఉన్నార్ మీకు ఏ బుక్కులు కావాలంట నైన్త్ క్లాస్ ఎవరికన్నా ఎవరన్నా సార్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారా
టెంతు క్లాస్వా ఎవరులేరులే
ఎవరి పేరుంటావా లెక్కలు డోలు కొడుక్కుంటారు లెక్క ఆహ గవర్మెంట్ వేరుంతయా గవర్నమెంట్ వేరుంటాయా
ఆ గవర్నమెంట్ వేరే ఉండదు వాళ్ళు ప్రైవేట్ కదా ప్రైవేటే కదా బాబ
ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్ అది
అయితే వేరే టెక్స్ట్ బుక్లు ఉంటాయమ్ మొ వాళ్ళకి కాక అ సరేల మాహతే మళ తెస్సా
శరేమ నాకు పనంది